హలో
హలో ఏం చేస్తున్నావే ఫోన్ కూడా ఇందాక నుంచి బిజీ వస్తుంది ఎవనితోని మాట్లాడుతున్నావ్ అంతసేపు
హలో హలో
హలో
ఆ మంచిే మాట్లాడు నీకు పెద్ద నిఘానే ఉన్నది నా మీద మా ఇంట్లో వాళ్ళతోని మాట్లాడుతున్నా పైసల విషయం సరేగాని నువ్వు చెప్పు ఏం నడుస్తుంది ఈ రోజు పొలం కాడిగి పోలేదా ఇంక
పొలంగాడికి ఎళ్ళి ఇప్పుడే వచ్చిన ఈరోోజు బాగా ఎండగొడుతుంది అందుకనే కొంచెం పొద్దు పొద్దుగానే ఎళ్ళిపోయినా నీళ్ళు పారు పెట్టొచ్చినా అవునుగాని ఈరోోజు మన ఊళ్ళో ఒక ముచ్ చ్చట జరిగింది తెలుసా నీకు
ఏం ముచ్చట నాకైతే ఏం తెలవదు పొద్దుటి నుంచి ఇంట్లో పనులతోనే సగం ప్రాణం పోతుంది నువ్వే చెప్పు ఏమైందో
అదే మనా పాత రచ్చబండ గడ పెద్ద చిన్చెట్టు ఉంటది కదా అయితే దాన్ని ఈరోోజు పొద్దుగాేల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అచ్చినుండె అచ్చి చూసినుండే అయితే ఇది దీనికి చాలా ఏల్లా చరి త్రున్నదని దాన్ని అస్సలు నరకనియద్దు అని బోర్డు కూడా పెట్టి ఎల్లిర్రు
అవునా మంచి ముచ్చట చెప్పినా ఆ చెట్టు కిందనే కదా మన ఊరి ముసలోళ్లంతా కూర్చొని పంచాయతీలు పెట్టేది ఎండాకాలం వస్తే చాలు ఆ చెట్టు కింద ఉండే చల్లదనం ఏసి రూముల్లో కూడా ఉండదు
కరెక్ట్ చెప్పినావ్ అప్పట్లా మన చిన్నప్పుడు ఆ చెట్ల కిందనే గద మొత్తం గోలీలాట తాడులాట ఆడేటోలం ఆసింతకాయలు దెంపి ఉప్పుకారం పెట్టుకొని దింటే అబ్బ ఆ మాజాయే వేరే ఉండేది ఇప్పుడు ఈ పిల్లలంతా మొత్తం మారిపోయారు కదా హలో
అవును ఇప్పుడు పిల్లలంతా ఫోన్లలోనే బతుకుతున్నారు ఎక్కువ వరకి బయటకొచ్చి ఐవరికి ఆటలు ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు మన చిన్నప్పట్రోజులు గుర్తొస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఆ చెరువు కాడికి పోయి ఈత కొట్ ట్టడం వర్షం పడితే కప్పల వెనకాల పడటం ఎంత ముచ్చటగా ఉండేది
అవునవును నువ్వయితే వాన పడితే చాలు అ కాయితపడవులు చేషి షెరువు కాల వదిలేదు దానివి నీ పడవ మునిగిపోతే ఏచే దానివి కూడా గుర్తుందా
ఉండు నా పాత ముచ్చట్లు దియకు నువ్వు ఇప్పుడు నువ్వ ఏమన్నా తక్కువనా మనం ఏమన్నా దొంగతనంగా వస్తువులన్న ఏమైనా అది కొంటే ఆ షాప్ ఆయనా చూషి ఒకసారి నిను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా అ
అబ్బా ఆ ముచ్చడ ఇప్పటి గుర్తుందా నీకు అదంతా ఒక సరదా టైంలే సరేగాని ఈ మధ్య మన ఊల వంటల పోటీలు పెట్టినంట కదా నువ్వేవా నీపేరిచ్చావా
ఆ ఇచ్చిన ఎందుకంటే నేను వంటలు బాగా చేస్తా కదా మన తెలంగాణ స్టైల్లో నాటుకోడి కూర గారెలు చేద్దామని అనుకుంటున్నా మన ఊరి పద్ధతిలో మసాలాలు నూరి చేస్తే ఆ టేస్టే వేరే ఉంటది
అబ్బో ఇంకేంది నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తది అయితే గారెలోంటే నాకు గుర్తొచ్చింది పోయిన పండకి మీ ఇంట్లో సజ్జలు గారెలు చాలా బాగుండేవి ఈసారి కూడా చేస్తే కాస్త ఇటు పంపించు
ఆ అన్ని అటే తీసుకపో గానీ ఎప్పుడన్నా నాకేమన్నా చేసుకచ్చి ఇచ్చినావ నువ్వు వంటల పోటీలు అయిపోయినాక చూదాంలే ఈ మధ్యన ఏదో బిజినెస్ మొదలు పెడుతున్నావు అని విన్నా నేను నిజమేన
ఆ పెద్ద ఏం లేదు కానీ మన ఊళ్ళో సేంద్రీయ వ్యవసాయం చేద్దామని చూస్తున్న ఈ మధ్య బాగ కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి కదా మొత్తం అందుకే పాత పద్ధతుల్లో ఆవుల ఎరువులు వాడి కూరగాయలు ద్దామని చిన్నగా ప్లాన్ చేసుకుంటున్న
ఉమ్ గ్రేట్ ఐడియా ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళంత కూడ ఇట్లాంటి ఫుడ్ కోసమే కదా ఎదురు చూస్తున్నారు మళ్ళా మనూరు భూములు కూడ చాల సారవంతంగ ఉంటాయ్ నువ్ కొంచెం కష్టపడ్డ కూడ సక్సెస్ అయితావు
అవునవును అందుకే కదా ఈ మధ్య యూట్యూబ్ లో కూడ ఆ క్లాసెస్ విని ఆ వీడియో క్లాసెస్ వినుకొని మం మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున శ్రమ పడితే ఫలితం ఉంటది కదా అని
ఖచ్చితంగ ఉంటది అన్నట్లు ఈరోజు సాయంత్రం గుడికాడ భోజనాలు పెడుతున్నారంట నువ్వు వస్తున్నావ తినడానికి
ఆ వస్తా వస్తా ఆ తంబూరు సౌండ్ పాద పాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నువ్ కూడ వస్తావ మరి
భోజనాలు తినడానికి వస్తావ నువ్వు గుడికాడికి
ఆ వస్తా ఆ తంబూరాసౌండ్ పాత పాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు కూడా వస్తావు కదా
అగు అగు అమ్మ ఇప్పుడే పక్కింటి ఆమతో మాట్లాడడానికి బయటకి పోయింది ఇంకా పది నిమిషాలు టైం ఉన్నదిలే నువ్వు ఇందాక సేంద్రీయ వ్యవసాయం అన్నావు కద దానికి పెట్టుబడి ఎట్ల మరి అంత గిట్టుబాటు అయితద
ఎందుకు కాదురా బయి మొదట్లో కొంచెం కష్టమయితది కానీ ఒక్కసారి పంట చేతికి వచ్చిందనుకో మార్కెట్లో నమ్మకం కుదిరిందనుకో సిటీ ఉండేటోళ్ళు ఏమ ముందే పైసలు ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు పైగ ఈ మధ్య ఈ గవర్నమెంట్ కూడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కొంచెం మం మంచి మంచి రాయితీలు ఇస్తారంట సబ్సిడీలు ఇస్తారట ఈ రేపు పొద్దుగానే పోయి ఆఫీషాలను పట్టుకొని మొత్తం పూర్తి వివరలు ఏదో కనుక్కొని వస్తా
మంచి పని చేస్తున్నావ్లే అవును గాని మధ్య మన చెరువు కట్ట మీదకి సాయంత్రం పూట కొత్తగా లైట్లు పెట్టిచ్చిండ్రు చూషినవ మొన్న సాయంత్రం అటువైపు పోతే అస్సలు ఏమన్నా ఉందా ఇది మన ఊరేన అనిపించింది మొత్తం సిటీ లెక్క మెరిసిపోతుంది
ఆ సూష్ణ సూష్ణ అది ఒక్కడే కాదమ్మా మన పాత స్కూల్ లేని చూస్తేవ కొత్త కొత్త రంగులతో నింపి పడేసిరు చుట్టు మొత్తం మొక్కలు నాటిరు సూపర్ ఉంది ఇప్పుడు మనం చిన్నగున్నప్పుడు ఎట్టుండే స్కూలు వర్షం పడితే క్లాస్ రూమ్ మొత్తం లీక్ అయ్యేది మనం అంత బుక్కులుట్టుకొని తడవకుండా మూలక ఉరికేటోళ్ళం గుర్తుందా
అబ్బ ఎట్లా గుర్తుండదుర ఒకసారి అయితే లెక్కల సార్ క్లాస్ చెప్తుంటే కప్పు మీద నుంచి ఒక చిన్న కప్ప పిల్ల బల్ల మీద పడింది సార్ ఒక్కసారిగా ఉరికితే మన క్లాస్ అంత నవ్వుల పాలైంది ఆ రోజు సార్కొచ్చిన కోపానికి అందరం భయపడ్డాం కద
ఆ అవునవును ఆసారి గోపంగొస్తే కూడ అస్సలు దట్టుకుట్టేళ్ళం కాదు కానీ ఆయన చెప్పిన ఆ లెక్కల పాటాల వలనే నేను ఈ పొలం కాడికి పోయినప్పుడు ఈ కూలీల లెక్కలు పైసలు లెక్కలు బైట వా ఏంది పైసా టు పైసా పక్కగా వేయగలుతున్నా తిట్టిన కొట్టిన మన మంచికి చేసిన్రు పెద్దోళ్ళు
వంద శాతం నిజం రా ఇప్పుడున్న పిల్లలకి ఆ భయం భక్తి ఏం లేదు సరే గాని ఈసారి వర్షాలు పడితే మనూరి ఈ పెద్ద చెరువు అలుగు పారతదంటావా గత రెండేళ్ళ నుంచి అసలు నిండనే లేదు కదా అది సరిగ్గా
ఏయ్ ఈ సారి ఖచ్చితంగా నిండుతదిలే పై ఇండ్లు పండి వర్షాలు గట్టిగా పడుతున్నాయి అట కాలువలు పండే నీళ్ళలు అప్పుడే వస్తున్నాయి చెరువు నుండి అలుగు పారితే ఊరంతా పండేనే కదా ఆ నీళ్ళ సౌండ్ వింటుంటే కొంచెం గుండె నిండిపోయినటు అనిపిస్తది ఆయిన ఇక్కడ ఉన్న అందరికి ఊర్లో అందరికి ఆ చెరువు ఒక ప్రణాదానం గదా
అవును చెరువు నిండితేనే కదా చుట్టుపక్కల బావులలో బోర్లలో నీళ్లు పైకొస్తాయి అప్పుడే మనకు నీటి సమస్యలు కూడా తప్పుతాయి అన్నట్లు నేను మొన్న సంతకు పోయిన నువ్వు సంతకు పోయినప్పుడు కొత్త రకం కూరగాయలవి విత్తనాలు ఏవో కొన్నా అన్నావు కదా అవి నాటినావ మరి నువ్వు
ఆ నాటినా నాటినా ఇండియన్ కదా కొంచెం జాగుంటది మాది దాన్ని ఒక మళ్ళ చేసినా చేసి పాలకూర తొటకూర ఇగ కొన్ని టమాటా విత్తనాలు ఏసినా మొలకలి ఇప్పుడే చిన్నగ వస్తున్నాయి ఇంకొక వారం అయితే తోట కూర కోత కస్తది అప్పుడు ఫస్ట్ కోత నీకే పంపిస్తా ఇంట్ల పప్పేసుకో కానీ గట్టిగా వండుకోని తిను
అబ్బో అంతకంటే భాగ్యమా ఖచ్చితంగా పంపించు మన చేతులతో పండించిన కూరగాయలు తింటే ఆ తృప్తే వేరే లాగా ఉంటది సరేగాని రేపు సాయంత్రం ఊరి చివర ఉన్న మామిడి తోట కాడికి అందరం కలిసి పొదామా ఈ మధ్య ఆటు అస్సలు పోతలేం కదా
పోదాం పోదాం కాకపోతే రేపు నాకు సాయంత్రం కొంచం సొసైటీ బ్యాంక్ దగ్గర కొంచెం పని పడ్డది ఆ పని కంప్లీట్ అవ్వగానే నేను నికు ఫోన్ కొడతా అప్పుడు అందరం కలిసి పొదాం ఊట్లల్లో ఈ మధ్య నడవక చానా రోజుల్లు అయితుంది గదా మంచిగా ప్రశాంతగా ఉండేది అక్కడికి వెళ్తే
సరే అట్లే చేద్దాం నువ్వు బ్యాంక్ పని ముగించుకొని ఫోన్ చెయ్ అన్నట్లు మా అమ్మ ఇప్పుడే గేట్ దీసి లోపలికి వస్తున్నట్టు ఉన్నది చేతిలో పెద్ద సంచి కూడా ఉన్నది బహుశా సంత నుంచి సామాన్లు తెచ్చినట్టుంది
ఓ ఏంది సంత సామాన్ల అవునవును ఈరోజు సోమవారం కదా అచ్చా సంత బలే జరుగుతది తెలుసా మన దగ్గర అసలు సూపర్ అసలు ఒక వేల మీ అమ్మ ఈ స్వీట్ బూంది సేవ్ మాత్రం తెస్తే మాత్రం దాన్ని దాచిబెట్టు ప్లీజ్ నా కోసం
నీకెప్పుడు తిండి మీదే ధ్యాస మా అమ్మ లోపలికి వచ్చి సంచి కింద పెట్టింది అందులో నువ్వు అన్నట్టే బూందీ ప్యాకెట్ కూడా ఉన్నది దాంతో పాటు కొన్ని తాజా టమాటలు ఉల్లిగడ్డలు వంకాయలు కూడా ఉన్నాయి అవును నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చిందిరా ఉన్న సంతలో పాత గాజులాయన వచ్చిండు కదా ఆయన దగ్గర ఒక కొత్త రకం మట్టి గాజులు చూసిన బలే మెరుస్తున్నాయి నాకు బాగా నచ్చినాయి
బో గాజులో మోచ్చడి ఎద్దులు పడితే నువ్వు అసలు అభవు అయినా గాజులు అయన రోజు వస్తునే ఉం డు గాని అప్పట్లో అయన సైకిల్ వేసుకొని ఆ డబ్బా పెట్టుకొని వస్తే. ఊళ్ళ పొరగలంతా సైకిల్ వెనుక ఉరికెటోళ్ళం ఆ గలగల సౌండ్ ఇంటుంటే ఏదో పడుగ వచ్చినట్టు అనిపిస్తుంది ఊర్లో.
అవును వంద శాతం నిజం అప్పట్లో ఐదు రూపాయలు ఇస్తే చేతి నిండా గాజులు వేసేవాడు. ఇప్పుడు ధరలు ఎక్కడికో పోయినాయి. సరే గాని రేపు పొద్దుగాళ గా ఆఫీస్ లోను కలవడానికి పోతా అన్నావు గదా. సిటీకి పోతున్నా లేక టాౌన్ కెనా.
సిటీకి ఎందుకు ఇంకా టౌన్ లోనే ఉన్నారు కదా ఆఫీసలరు ఇ అక్కడికే పోతున్నా. బస్సు లో పోతా ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది కదా బైక్ మీద పోతే ప్రాణం బయలా ఉంది పైగా మా రోడ్లంతా రిపేర్ చేత్తురంట అంత దుమ్ము కళ్లో పడ్డదనుకో కళ్ళు నాశనం అయితాయి అందుకే బస్సులో ప్రశాంతంగా వైయేస్స్తాం.
అవును ఆ రోడ్ల పనులు అస్సలు ముగియర్లేదు గత ఆరు నెలందడి అట్లనే ఆపరేష వర్షాకాలం వస్తే ఆ రోడ్ల మీద నడవడం ఎంత ఇబ్బంది అయితది చెప్పు పోయేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా పోయదా మళ్ళీ అట్లనే ఎట్లా అంత దూరం పోతు. తున్నా కాబట్టి ఈ అగ్రికల్చర్ కి సంబంధించిన బుక్స్ ఏమైన్నా ఉంటా కూడా తీసుకోని రా అదే పని.
ఖచ్చితంగా ఆ స్థాలనా మాకు తెలిసా అన్నానే చెప్పిన మొన్ననే అన్నేమొన్నా కొత్తగా బుక్స్ వచ్చిన కోసం సేంద్రియ వ్యవసాయం గురించి తీచ్చి పక్కననే పెట్ట అని చెప్పాను రేపు వెళ్ళినప్పుడు అవి తీసుకొని వస్తాను అలాగే నీకేై కథల పుస్తకాలు అనంట చెప్పుం ఒకప్పుడు బాగా చదివేదాని కదా తీసుకస్తా
అవును చందమామ కథలు బాలమిత్ర పుస్తకాలు అంటే ఎంతో బాగా ఎదివిటెల్లు ఇప్పుడు అసలు బుక్స్ చదివే టైమే దొరకట్లేదు ఒకవేళ మంచి పాత కథ. పుస్తకాలు ఏమైనా దొరికితే అయితే తీసుకురాం ఖళీ ఉన్నప్పుడే చదువుకుంటాం
సరే నోట్ చేసి పెట్టుకున్నా ఖచ్చితంగా అది ఇస్తా అన్నాట్టు. మా నాయన ఇందాక నాకు కాల్ చేసినండే. అయితే మా పొలం పక్క అయినా మన పొ పొలం పక్క అయినా ట్రాక్టర్ పిలిపించిందట్ట వాళ్ళ దున్నా నీనికి ఇ వాళ్ళ అవ్వగానే మనం కూడా దునిపిద్దాం రా ఇగా వర్షాకాలం స్టార్ట్ అంది కదా ముందే దుక్కిిని పెట్టుకుంటే మంచిది గదా రా అని ఫోన్ చేసింది మరి.
అవును మీ నాన్న చెప్పింది నిజమే ఆలస్యం చేయొద్దు. ముందే దున్ని పెట్టుకోండి ఎందుకంటే దున్ని పెట్టుకుంటేనే మొదటి వాన పడంగానే భూమి చల్లబడి విత్తనాలు నాటడానికి మంచిగా ఉంటది అళ్లా మీ ఎదురంటి ఎదురు పొలం అయినా కూడా చాలా మంచి. వ్యవసాయం చేస్తాడు గదా ఆయన దగ్గర సలహాలు తీసుకో ఏమన్నా పనికి
అ తెలుసు తెలుస్. ఆయన చాలా పెద్దయిన ఆనకు మస్తు అనుభవం ఉంది ఏ కాలంలో ఏం పంట వేయాలని ఆయనకు పక్కా తెలుసు అంట నేను కూడా ఇప్పుడు నాకు డౌట్స్ వస్తే ఆయ దగ్గరే పోతాను సరే గాని మీ ఇంట్లో మన పాత రేడియో ఇంకా నడుస్తుందా మన ఇంటి ముందు పో. తుంటే ఆ పాత పాటలు సౌండ్ అనిపించింది మరి.
అవున రా మా తాతయ్య ఆ రేడియోని అస్సలు వదాడు వైర్లు కట్ట అయినా సరే ఏదో ఒకటి. మళ్ళా దాన్ని నడిపిస్తాడు పొద్దుగాల ఐదున్నర స్టార్ట్ చేసాడు తప్తి పాట దాంతోనే ఇంట్లో అందరిని వెెళ్కువ వచ్చేస్తుది అయినా అది రేడియో అనేది లేకపోతే మాకు అసలు రోజే గడవద అనుకో
చాలా గ్రేటే గదా ఈ రోజు లో ఫోన్లు వ. స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు వచ్చాక కూడా రేడియం ముచ్చాడు అందరు మర్చిపోయారు ఇంకా మీరు దాని ఇంకా పట్టుకొని కూర్చోలాంటె చాలా గ్రేట్ సరే గని మా నాన్న మళ్ళా నాకు కాల్ చేస్తున్నడు నేను పొలంలోకి పోయి ఆ ట్రాక్టర్ పనేదో చూస్ కొన్ని సాయంత్రం వచ్చి ఫోన్ చేస్తా
సరే బాయ్